హలో నమస్తే అండి
నమస్తే అండి బావున్నర
హ్మ్ బావున్నామండి మీరు బాగున్నార అండి
అ బావున్నామండి ఏం జేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా ఉన్నాం భోన్ చేశారా అండి
అ చేసమండి స్నాక్స్ తిన్నార అం ఎమన్నా
అ ఇంకా ఏం లేదండి
అవున అంటే మీకు పా మీక్ విలేజ్ లైఫ్ ఇష్టమా లే పట్నం లైఫ్ ఇష్టమా అండి
నాకైతే అండి విలేజ్ లో ప్రిఫ్ ఉండడానికే నాక నా పర్సనల్ గా అయితే చాల ఇష్టం అండి కానీ కొన్ని ఫెసిలిటీస్ అయి తే మనకు టౌన్స్ ఆర్ సిటీస్ లో ఉన్నట్టు విలేజెస్ లో ఉండక్పోవచ్చు
అవునవును అంటే ఇప్ విలేజెస్ ఎల్ ఆ నాక్ కూడా విలేజ్ లో ఉండడమే ఇష్టం అండి కానీ ఇంక మన పనులు వల్ల మనం విలేజ్ లో ఉండే వాళ్ళు కుడా ఉండే వాళ్ళం కుడా ఇలా పట్నం కొచ్చి ఉండి బత్కాల్స్ ఒస్
ఊ ఇబ్బుడు ఎట్ల మారుతున్నా దాంతో పాటు మనము వెళ్ళాలి కానీ విలేజెస్ లో ఉండే కంఫర్టు ఆ కంఫర్ట్ అంటే టౌన్స్ లో సిట్ టీస్ లోనే ఎక్కువ్ ఉండచ్చు కానీ అక్కడ మనం హ్యాపీగా ఉన్
హ్యాపీగా ఉంటాము అలాగే ఏ ఎట్లైనా అక్కడ ఆ న్యాచ్రాల్టీ కు కదండి అంటే న్యాచురల్ ఎయిట్ ఏం పొల్యూషన్ ఉండదు ఇలాంటి వన్నీ ఎక్కువ కదా అండి
దీ మనము ఏదైన అంటే ఇక్కడ ఏదైనా మనం కొనాలి మనక్ అక్కడ మనమే పండించ్కుండే ఆప్షన్ ఉంటుంది అన్ని అంటే మనం ఎక్ ఏదన్న స్లో లైఫ్ గడప్ పాలి అన్ ఫిక్స్ అయితే మాత్రం విలేజే అనెదే బెటర్ అండి అన్ని దాటుక్ కోసం పరుగులు తీసే కంటే గుడా ఉమ్ విలేజ్ అంటే కొన్ని స్టావ్న్ సిట్ టీస్లో మనక్
అంటే ఇప్పుడూ ఎడ్యుకేషన్ కోసం ఇప్పుడు ఏమైంది అంటే పల్లెటూర్ అంటే విలేజ్ ట్లో ఉండె వాళ్ళు పిల్లల్ని కూడా టౌన్ కి పొంపిచాలి వాళ్ళన్ అక్కడా మంచిగ చదివిచ్చాలి అక్కడ్ కానీ మంచిగ సెటిల్ చేయాలని అనుకుంటున్నారండి అంతే డు ఇది నిజమే
అవునండి అదైతే నిజమె ఎందుకంటే వాళ్ళు నువ్వు చూసిన తరువాత వాళ్ళు కష్టం పడారు ఇప్పుడు విలేజ్ అంటే మెయిన్లీ మ అగ్రికల్చర్ ర్ మీద డిపెండ్ అవుతాము ఆ ఫార్మర్స్ వాళ్ళు ఒక రె వర్షం పడితేనే ఏదో పంటలు
అవునండి
ఇ స్ట్రగుల్ పడి సరిగా రాకపోవడము ఆ స్ట్రగుల్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మనం అది ఏ ఆకిట్ రెషన్ అయినా వాళ్ళు ఆ వృత్తి ఉ వాళ్ళ పిల్లలు అలా కష్ట కష్ట బడగుడదు అని వాళ్ళు అనుకుంటారు కదా ఆ పాలసీలే ఎల్తున్నారు
ఇంకా వాళ్ళు కూడా ఏదు వన్న మంచి ఉద్యోంచి సెటిలయిపో అే మంత్లీ శాలరీ కూడా వస్తుంది కదా వీళ్ళకి ఏం కష్టం లేకోకుండా బతకగలరు అనేది ఒకటి వ చ్చేసాం కదాండి ఎందుకు కంటే వాళ్ళ ఫార్మర్సీ కూడా అగ్రికల్చర్ లో పంటలు సరిగ్గా రాక వాళ్ళు కూడా చాలా అప్పులనేవి చేస్తూ ఉంటారు ఇలా కూడా ఎక్కువ అయిపోతు గా ఉంటుంది కదా అండి
అవును అసలు అంటే వాళ్ళు ఎండకి వానకి ఏమి డిఫరెన్స్ లేకు లేకుండా కష్టపడి అంటే మనం సిటీస్ లో టౌన్స్ లో అయినా కష్టం పడ తున్నారు ఫార్మర్స్ కి వాల్యూ లేదు ద్దు అని సిచ్యుయేషన్ ఎక్కువ అయిపోయి వాళ్ళు వాళ్నెక్స్ట్ జనరేషన్స్ ని మాలాగ ఎందుకు కష్టపడాల్లే టౌన్ లో ఉండనిలే అని చెప్పి వెళ్ళిపో
కరెక్ట్గా చెప్పారండి అదే కూడా కాక వాళ్ళకు కూడా మంచి గుర్తింపు అనేది కూడా రావడం లేదు లేండి వాళ్ళు ఎంత కష్టపడినా కూడా
అంటే ఇక్కడ ఇంకొకటి ఫార్మర్కి ఏమో ప్రైస్ తక్కు క్కువవిస్తారండి మన వరకు వచ్చే వాళ్ళకిే మన డైలీవి ఏవీ కావాలన్నా కూడా రేట్లై
రేట్లు ఎక్కువ అంటే ఇక్కడ మిడిల్ లో వాళ్ళు లైక్ టౌన్ లో ఉండే వాళ్ళే ఇలాన్ టి ఇవన్నీ చేస్తుంటారు కదండి డీలర్షిప్స్ అంటా అని సో ఇంకా ర రైతుకి ఎలాగైనా కష్టమే
అవునండి అయ్నా విలేజ్ లో ఆ ప్రశాంతత గాలి మనమ్ కేదైనా
ఫెస్టివల్స్ అలా ఉంటె విలేజ్
అవునండి వెళ్తుంటామ్ అండిమా మం విలేజ్ లో ఉండడానికే చూస్తామండి కానీ ఉద్యోగ రీత్యా కొంచెం సిటీస్ లో టౌన్స్ లో ఉండాల్సి వస్తుంది ఉంది కానీ ప్రతి ఫెస్టివల్ కి మేమ్ మావి
అంటే ఎలాగైనా కూడా ఇప్పుడు సిటీస్ సు లు ఆ ఉండటం అసలు పక్క వాళ్ళు మనతో ఎవరితో మాట్ ట్లారు పక్కన వాళ్ళు ఎవరు ఉంటారు కూడా తెలిదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంత బిజీ లైఫ్ ని లీడ్ చేస్తంటారు కదండి సిట్ టీలో ఉండేవారు
అవునండి అవునండి అదైతే నిజమేవి అంటే ఆ కొంచెం మనుషుల్తో మనము నడవడిక అవన్నీ మర్చిపోతామండి బిజీ బిజీ లైఫ్ లో పరుగులు ఇస్తూనే ఉంటాము కొంచెం స్లో అవ్వాలన్
లో ఉండే వాళ్ అయితే బాగా కలిప్ ల్సి మెల్సి ఉంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మన వాళ్ళు ఉన్నారు అనే ఒక్
ఆ ఉమ్ ధైర్యం ఉంటుంది అండీ ఇక్కడ అందరి ఎవరీ పనులల్లో వాళ్ళు ఎవరిని తప్పు పట్టేకి లేదు ఎవరి పనులు ఇప్పుడు అంటే మనకి నమ్మకం అనేది కూడా ఉండాలి కదా కొత్త వాళ్ళని తొందర్ గా ఎలా నమ్ముతామని చెప్
ఇక్కడ అందరు కొత్త వాళ్ళే కదా మన లాగే అందరు ఉద్యోగాలకి దానికి వెళ్ళిన వాళ్ళు ఉం టారు కాబట్టి ఎవరిని నమ్మే క్ లేదండి అదే అక్కడైతే మన వాళ్ళన్ నీవు అంటే మన వాళ్ళే ఉంటార్ ఉ అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి కొంచెం చూసిన వాళ్ళే కాబట్టి ఆ అది నమ్మకం అనేది కూడా ఉంటుంది.
అంటే కానీ మనకి టౌన్ లో ఎడ్యుకేషన్ కావచ్చు ఏదైనా వస్తువులు ఈజీ గా దొరకడం.
ఫెసిలిటీస్ టౌన్ లోనే అవును ఇప్పుడు విలేజ్. లో ఉండే వాళ్ళు కూడా టౌన్ కె వచ్చి చూపించుకొని వెళ్ళాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది
అందుకే అండి అందుకే కొంచెం కొన్ని ఈ కొన్ని పరిస్థితులు అయితే టౌన్స్ సిటీస్ మేలు అనిపిస్తాయి.
అవునవు అంటే మనకి ఈ సిటీ లైఫ్ నుంచి కొంచెం ప్రశాంతత కావాల అంటే మనం అప్పుడ
అప్పుడప్పుడన్నా విలేజ్ కి వెళ్ళి మనం మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇలా ఉన్నాయని. రూట్స్ మర్చిపోకూడదండి మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది నేర్పించాలి మరి ఇంత ఫ ఫాస్ట్ కల్చర్లోనయీ. ఇప్పుడు వాళ్ళని కూడా మనకు ఇలా ఉండేది అని మంతా ఫుడ్ కూడా అండి నాకు అనిపించేదండి ఎలా పెరుగుతు. తుంది అంతా చూపిస్తే కూడా పిల్లలక కూడా
బెటర్ చాలా అంటే వాళ్ళు కూడా నేర్చుకోగలరు కదా. ఓకే ఇలా ఉం ది అంటే మనం మన చిన్నప్పుడు మనం ఇలా చేసాం అలా చేసాం మన వాళ్ళకి చెప్తే ఓకే మనం కూడా ఇలా ఉండాలా అని వాళ్ళు కూడా నేర్.
నేర్చుకుంటారండి ఓకే ఫుడ్ ఇలా ప్రిపేర్ అవుతుంది మనం వేస్ట్ చేయ్యకూడదు. జూ ఇంత కష్టపడతారు ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళ కూడా నేర్పయాలండి.
ఉం కదా ఫుడ్ వాల్యూ గురించి
అవునండి
ఉ
కానీ టౌన్స్ లో మనకి మెయిన్ గా విలేజెస్ లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తే మేల్ అండి. ఇంకా ఎక్కువ మంది విలేజ్ లో ఉండడానికి. కూడా ప్రిఫర్ చేస్తారూ
అవునవును ఇంకా ఇలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు కాబట్టి అందరుూ ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేళ్లా అని. ఎక్కువ మంది చూస్తారు కదాండి అంటే రోజు పోవడానికి.
ఆ మెయిన్ గా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు కొంచెం టేషన్ కూడా మన కరెక్ట్ ఉందంటే ఎక్కువ ఏమి అంటే డైలీ అక్కడ ఉండి రావడానికి కూడా జనాలు ఏమి ఇష్టపడతారండి.
అవునవును అంటే కొన్ని విలేజెస్ కి అసలు ఇప్పటి కూడా ఒక్కసారి బస్సు వెళ్తుంది అనేది కూడా ఉందండి.
ను అంటే అద్ అదన్న ఉందండి కొన్ని ఆ ఫెసిలిటీ కూడా లేదు. ఇప్పుడు అందుకే ఫస్ట్ రోడ్స్ అండి. రోడ్స్ బాగా వేస్ ఏస్తే కనెక్టివిటీ పెరుగుతుంది దాని వల్ల అంతా మనకు ఆటోమేటిక్ గా ఫస్ట్ రోడ్స్ బాగా ఇంప్రూవ్ అయి ఎలక్ట్రిసిటీ పెట్టడము అంతా మెయిన్ గా అంతా ఇంప్రూవ్ అయిపోతుంది.
అవ్ విలేజెస్ లో కూడా కొంచెం ఎలక్ ట్రిసిటీ అనేది
ఇంప్రూవ్ చేసుకోవాలి అవును అదే అలాంటి వాటిని ఇంప్రూవ్ చేసుకుంటే, ఎందుకంటే అందరూ వచ్చి టౌన్ లో సిటీ లో ఉండాలి అంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కడ సరిపోతుందండి. ఆ ఊరికే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది మనం
ఎందుకంటే డిమాండ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇంగా కాస్టా లివింగ్ కూడా ఎక్కువ అయిపోతుంది అందుకే కదండి ఇప్పుడు సిటీస్ లో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంది అస
అవును ఆ రెంట్స్ అసలు రెంట్స్ పే చేయాలంటేనే మనకు సాలరీస్ కానీ మాక్సిమం అక్కడే వెళ్ళిపోతుందండి. జస్ట్ జస్ట్ సస్టైన్ అవ్వడానికి టౌన్స్ లో వారు ఉంటున్నారు. అందుకే కొన్ని నిట్ అనేది మనం విలేజెస్ లో కూడా ఇంప్రూవ్ చేస్
చేస్తే బెటర్
చాలా మంది అక్కడే ఉండడానికి కూడా ఇష్టపడతారు.
అవునండి కానీ ఇలా సిటీస్ లో ఉన్న అప్పుడప్పుడు వెళ్ళోస్తాంటే
వెళ్ళాలి ఉమ్ అంటే మనం బాగా ఫుడ్ కూడా మంచి ఫుడ్ దొరు కుతుం
అవును ఫుడ్ అవునవును ఇక్కడం అంతా కూడా ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు ఇంకా ఎవరు బిజీ లైఫ్ వాళ్ళు ఉంటరు కాబ ట్టి చేసుకోవడానికి కూడా కష్టం అయిపో పొతుంది కొం కొంతమందికి